ఏం చేస్తున్నారు
టీవీ చూస్తున్నాను మీరు
ఏం లేదు తిన్నారా
లేదు ఇంకా తినాలి మీరు తిన్నారా
ఆ తిన్నాం
ఏం చేసిండ్రు వంట
వంట ఎగ్ కర్రీ, రైస్
ఆ
మీది
మేము చికెన్ రైస్, చపాతి తోటకూర
అవునా ఇన్ని గాన
ఆ ఆ అవును డాడీ కోసము తోటకూర చపాతి మేము ఆఫ్టర్నూన్ చికెన్ చేసినాం ఇప్పుడు రైస్ అది మాకు
ఆహా ఏంటి ముందు ఉగాది ఉంది కదా ఏమన్నా సెలబ్రేషన్ చేసుకుంటున్నా రా
ఆ చేద్దాం అనుకుంటున్నాం మీరు చేస్తున్నారా ఏమైనా
ఏమైనా అంటే ఇక స్వీట్స్ ఎలాగో చేసుకుంటాం
ఆ
ఇంకా ఏమన్నా టెంపుల్ కు అవి అంటే టారు కదా భక్షాలు అని బెల్లం పప్పు తోటి ఆ అవి ఇంకా ఏమన్నా అడగాలి మ సార్ ఆ మా సార్ని అడగాలి టెంపుల్కి వెళ్దామా అని ఏమన్నా ప్లానింగ్
ఆ టెంపుల్లో బాగుంటది అది ఈరోజు
వస్తారా మీరు
ఆ వెళ్ళేటప్పుడు చెప్పండి లేకపోతే మీరే మా ఇంటికి రండి
ఆ వస్తాం వీలుంటే
ఆ ఇక్కడ చేసుకుందాము స్వీట్స్ స్వీట్, చపాతీలు, ఉగాది పచ్చడి
అవునవును
అ
ఉన్నాయా మీకు మామిడి చెట్టు
ఆ ఉంది
అవునా ఇంకేంది అయితే అలాగే వస్తా అదే ఉంటే వస్తాం ఇంకా అక్కడ ఇక్కడ మార్కెట్ లో తిరిగే కంటే ఇక ఉన్నాయి అంటుండు కదా ఊ ఇంకా వెళ్తే ఏ టెంపుల్కి వెళ్దాం ఒకరు ఎల్లేది వెళ్లేదుంటే ఏ టెంపుల్ కి వెళ్దాం
మన దగ్గర్లో ఎ టెంపుల్స్ ఉన్నాయో అక్కడ వెళ్దాము మార్నింగే వెళ్ళాలి
అవును మార్నింగే వెళ్ళాలి బాగుంటది
ఆ ఎయిట్ గట్ల వెళ్ళి టెన్ వరకే వచ్చేయాలి ఎందుకంటే ఎండలు బాగున్నాయి కదా
ఘోరంగా అసలు మరీ దారుణంగుంన్నయి. అసలు టెన్, లెవెన్ అయితే అసలు బయటికెళ్ళేటట్టే లేదు.
ఆ అందుకోసమే బయట ఉండోద్దు ఆఫ్టర్నూన్ టైం లో మార్నింగే మొత్తం జేసుకొని టెంపుల్ కెళ్ళొచ్చి టెన్ తర్వాత ఇంట్లో ఒ వంటల్ జేసుకుందాము.
అవును
అ
ఇంక ఏంటి విష్ హెషాలు హలో హలో
ఆ వినిపిస్తుందా?
ఆ కొంచెం కట్ ఉమ్ కట్ అవుతుందయితే వాయిస్ ఇంకా ఏంటి విశేషాలు అంటున్నా వినిపించలేదు
ఆ మీ పాపని తీసుకొస్తున్నారా హాస్టల్ నుండి?
ఆహా లేదు ఎగ్జామ్స్ ఉన్నయంట సెవెన్టీన్త్ నుంచి ఇంక సెకండ్ సాటర్డే వెళ్ళేదే ఉండే, ఇప్పుడు నైన్త్ ఆ రోజే వెళ్లేదుండే ఈ రోజు ఇగ వాళ్ళ పాప్పకు ఫోన్ జేసి వద్దు పప్ప ఎగ్జామ్స్ ఉన్నయి. రాకండి అని చెప్పిందట
ఈ సెవెంటీన్ నుండా
ఆ ఈ సెవెంటీన్త్ కు ఉన్నయంట
ఎగ్జామ్స్ అయిపోయినంకా హాలిడేస్ ఉంటయా?
ఆహ లేదు ఉమ్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇ కొత్త సిలబస్ అంటే టెన్త్ క్లాస్ సెలబస్ చెప్తరు
అందరికి ఒకటేసారుంటయా ఎగ్జామ్స్, అంటే వేరే సెలబస్ వాళ్ళకి వీళ్ళకి
ఆ లేదు సీ బి ఎస్ వాళ్ళకేమో ఇప్పుడు సెవెంటీన్త్ కి ఇగ నార్మల్ వాళ్ళకి నెక్స్ట్ మంత్ టెన్ కటా మా కోడలు గూడ ఈరోజు అచ్చింది అయితే ఆ ఆమె అన్నది నెక్స్ట్ క్స్ట్ మంత్ టెన్ కున్నయత్తమ్మ అంది
ఆమెక్కడ ఉంటది
ఆమిక్కడే ఆసిఫ్బాద్ లోనే గురుకుల హాస్టల్ లో ఉంట్ టది కొంచెం హెల్త్ ఆ హెల్త్ త్ బాలేదట్నైతే వచ్చింది
ఎక్కడికొచ్చిన్ది మీ ఇంటికా?
ఆ మా ఇంటికొచ్చింది మా తమ్ముడిది అచ్చి తీసుకోని మంచిర్యాల్ ఎళ్ళిపోయిండు. అ
అయితే వాళ్ళకి నెక్స్ట్ మంత్ ఉన్నయ ఎగ్జామ్స్?
ఆ నెక్స్ట్ మంత్ టెన్నుకున్నయంట
వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయిన్తర్వత హాలిడేస్ ఉంటాయనుకుంటా.
ఆ హాలిడేస్
స్ట్ వాళ్ళకే ఉంటయి గదా
అంటే ఇంటర్ వాళ్ళకి అయిపోయినయి, టెన్త్ వాళ్ళకి అయిపోయినయి. ఆ టెన్త్ వాళ్ళకి ఇంక అయిపోలేదేమో, ఆహా అయిపోలేదేమో ఆ ఇంటర్ వాళ్ళకి అయిపోయింది ఆ అదే అదే
టెన్త్ అయిపోయినంక వీళ్ళకి ఆ అయిపోయినయ్ గావచ్చు ఇంటర్ వాళ్ళగ్గుడా ఉన్నయో
ఆ ఈ రోజు ఏదో ఎగ్జామ్ ఉంది, ఈ రోజు లాస్ట్ అన్నరెవరో.
ఆ ఇదయినంక టెన్త్ వాళ్ళకి
అవును
ఆ వన్ టైమ్ స్కూల్ ఎప్పడ్నుండి మరి
ఫిఫ్ అంటే ఫిఫ్టీన్ సండే అవుతుంది గనకా సిక్స్టీన్ నుంచి
ఇప్పటి నుండి పెడితే బాగుంటుండ కావచ్చు బాగా ఎండలు ఉన్నాయి కదా చిన్న వాళ్ళకి ఇబ్బంది అవుతు ఆ
ఒక త్రీ డేస్ అయితే అయిపోద్ది కదా ఇక మండే రోజు సిక్స్టీన్ కదా
ఆ మొన్న టెన్ ఉండే ఇస్తే అయిపోతుండే ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుండి ఈ వీక్ మొత్తం బాగా ఎండ పడుతుంది
అవును ఘోరంగా
బయటికి వెళ్ళొద్దు ఏదనా పనులు ఉంటే మార్నింగ్ టైమ్ లో ఈవినింగ్ టై చేసికోవాలి
చేసుకోవాలని ఇంకా హాఫ్ డే పెట్టే కంటే ఇంకా అది మధ్యాహ్నం పట్టువల్ ఓ క్లాక్ స్తడానికి ఇంకా అప్పుడే బాగా ఎండు ఉంటది అసలు
ఆ
లేవనికి అట్లా ఇడిస్తే బాగుండు ఎం చేస్తే వేటికి స్టార్ట్ చేసి
ఎన్న ఒక గొడుగు తీసుకొని వెళ్ళా మన ఆ
అట్లానే
మనీ కూూల్ వాటరు కూల్ వాటర్ బాటిల్లో కూల్ వాటర్ వేసి హో ఎట్లాగ టటు టూ త్రీ ఫోర్ అవర్స్ వరకు ఉంటది కావచ్చు
అవునవును
కూల్ వాటర్ ఉంటాయి కదా బాటిల్లో ఫోర్ ఫైవ్ అవర్స్ ఉంటా టూ త్రీ అవర్స్ ఉంటావు
ఆ ఉంటాయి ఇంత వేడికి కూడా ఇంకా ఎక్కువ ఉంటదో ఉండదో కాని మస్తు వేడి ఉంది కదా
కొంచెం ఎక్కువ కూ లేేసి బాటిల్లో ఇస్తే అయిపోతుంది ఇంగేంటి
చెప్పాలి
బాబు ఏం చేస్తున్నాడు హోంవర్క్ చేసింద మొన్న అడిగితే హోంవర్క్ చేస్తున్నా అన్నాడు
లేదు లేదు చాలా కూలర్ వేసినా మస్తు వేడైతుందని ఇంకా చల్లి పెడుతుంది అని చెదుర కప్పుకొని పడుకున్నాడు
ఇప్పుడే పాడుకున్నాడా
ఆ అన్నం తిన్నాడు పడుకున్నాడు
ఆ హోంవర్క్ చేయలేదా
ఆ చెయ్యలే స్కూల్ కు వచ్చినాక కొంచెం ఆటకు వేండు వేరే పిల్లలతో క్రికెట్ ఆడుకోవడానికి కలిసి పిండోయమ ఇ పడుకున్నడ
ఇంకా మార్నింగ్ ఏం చేస్తావు మరి ఏేం పంపించినవు లంచ్
ఆ మార్నింగ్ ఇంకా చపాతి తిన్నాడు ఎక్ పేరేస్త బాక్స్ తీసుకెళ్ళిండు
అ
హ
ా అంగల్ అక్ష్యన్్రా
ఆ వచ్చింలు అందరం తిన్నాం ఈ అంకుల్ వాకింగ్ చేస్తుండు ఇంకా నేను మీతో ఫోన్ మాట్లాడుతున్నా
ఎక్కడ వాకింగ్ బయటికి వెళ్తాడా ఇ
ఆ బయటనే ఇంటి ముందర రోడ్డు ఉంటదిగా దాని మీద చేస్త
ఆ బయట ఎక్కడనా గ్రౌండ్ డ్ లేకపోతే రోడ్ అవుట్ సైడ్ ఉంటాయి కదా అంటే వెళ్లిండ్రేమో అని
మార్నింగ్ అటు సైడ్ ఎళ్తాడు ఇగ ఈవినింగ్ టైమ్ లో ఇక్కడే ఇగ ఇంటి ముంగట చీకటి ఉంటది కదా అని ఎలో కల్నే అన్నటు
మీరు కూడా వాకింగ్ కేళ్తున్నారా లేదా
ఎక్కడా ఇంటి పనులతోనే సరిపోతది ఇంకా వాకి
ఆ మధ్య ఆ మధ్య చెప్పిండ్రు కదా ఎళ్తా అని
ఇగ అనుకున్నాం గని మార్నింగ్ ఫై ఫైవ్ కి లేేస్తే ఇగ ఆ పని ఈ బాబుకి టిపిని వంట్ లం చ్చి ఇంకా అదే ఉంటది గదిగా
ఫైవ్ కే లేస్తుంటారా
అవును
అవునా అంత మార్నింగ్ ఎందుకు లేస్తున్నావ్ మరి
ఇంకా మా సార్‌కి టిఫిన్ చెయ్యా అంటే చపాతి చెయ్యాలి మా బాబుకి టిఫిన్ చెయ్యాలి ఇంక లంచ్ బాక్సు ఇగ నైన్ లోపే అవన్నీ ఆ అందాలి అంటే అంత మార్నింగ్ లేవాలి
అంతా మార్నింగ్ లేసినప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ బయటికెళ్ళండి కేళ్ళి అంకుల్ తోనే బయటికేళ్ళి వాకింగ్ కి ఇగ వచ్చేయండి
అవునవును చూడాలి
ఆ ఇంకా
మ్మ్ ఓకే మరి మళ్ళీ చేస్తా
ఆ ఓకే బాయ్
బాయ్